బాగున్నారా అండి
వున్నం మీరు బాగున్నారా
హ్మ్ బావున్నం అండి ఏం చేస్తున్నారు.
ఏం లేదండి. అలా పడుకొని ఉన్నానంతే బెడ్ మీద ఉన్నా.
అవున బాగా అలిసిపోయినట్టున్నారు?
అవునండి. కొంచెం ఎండవడదెబ్బ తాకినట్టుంది. బయట తిరిగిన సో
అవునా
మీరేం చేస్తున్నారు? ఆ తిరిగినా అండి కొంచెం. ఎండ ఎక్కువ్ ఉండడం వల్ల
ఉహ్ హు అవునా
మీరేం చేసున్నారు
రైస్ పెడదామని చూస్తున్నా అండి నే
అవునా బియ్యమా
ఆ అవును మమ్మీ లేదు ఉమ్
మీరు తెలుగులోనే మాట్లాడడానికి
అమ్మ లేదండి అందు బియ్యం పెడదామని చూస్తున్న
అవునా ఇప్పుడు చాలా చక్కగా మాట్లాడుతు తిన్నాను మీరు
సరే అండి ఇలానే మాట్లాడతా తెలుగులోనే
అవునా స్వచ్ఛమైన తెలుగు లెక్కుంది మీది
ఏం చేస్తున్నారండి తిన్నారా అండి తిన్నారా మరి
నే ఇప్పుడే ఏ టైం ఐంది ఇప్పుడే ఎలా తింటాము కొసేపుయినాంగా తింటా ఇగ
వంట ఇంట్లో చేసారా అమ్మ వాళ్ళు
శరే సరే చేస్తాను ఉన్నా అండి చేస్తున్నారండి ఇంట్లో
చూడరా మీరు చేస్తుంటే ఏమైనా హెల్ప్ చేయడం కానీ చిన్న చిన్నవి చేరా
ఆ అలా ఏం చెయ్యను అండి
బసి వేసి వెల్లండి
ఆ
పాపం వంటిట్లో ఎంత కష్టపడుతురు అమ్మ వాళ్ళు చేయొచ్చు కదా చిన్న చిన్న హెల్ప్
చెయొచ్చు కానీఇగ నేం చెయ్యనండి
మరి అన్నయ్య వాళ్ళు ఇళ్ళ చేస్తారా అండి
లేదండి ఎవరు చేయరు వాళ్ళని చూసే నేర్చుకున్నా నేను కూడా అందుకే నేను కూడా చేస్తలేను
చెయ్యాలి కదండి
చెయ్యాలి కానీ ఇప్పుడు చేస్తలేను ఇక ఏం చేస్తాము ఇక అయిపోయింది అట్లా జమానా
మ్ హు
ఇంకేంటండి మరి విశేషాలు ఈ రోజా చూడండి చెప్పాలంటే ఈ రోజు అసలు క్రికెట్ ఆడదామని దోస్తు గాళ్ళు కాల్ చే ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు కాని ఇంక నేను నాకు వేరే పని ఉండే అండి ఈ రోజు వేరే పని ఉండడం వల్ల కొంచెం ఇక అరే నేను రాను ఈ రోజు ఇక మీరే ఆడుకోండి అని చెప్పిన ఇక కానీ వాళ్ళు కొంచెం బాధపడ్డారు నేను పోకపోవడం వల్ల అంటే ముందు చెప్పినా సరేరా పోదామని నేనే చెప్పినా తర్వాత ఇక నేన్ పోలే ఇక పోనందుకు కొంచెం బాధపడ్డారు ఇక వాళ్ళు
సాయంత్రం కూడా ఖాళీగలేరా అండి
సాయంత్రం కూడా లేనండి ఇక మీకు తెలుసు కదండి ఇక ఎలా ఖాళీగా ఉంటాను నేను నేను అటు ఇటు తిరగడమే ఎక్కువ ఉంటది నాకు
ఇటు ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ గిట్ల
ఆ ఎవరండి
స్నేహితులు మీరు ఎల్లలే దు కదా
ఆ స్నేహితులు
బాధపడ్డారు కావచ్చు బాగా
అవునవును ఒకసారి వెళ్ళి వాళ్ళకు కూడా పలకరియాలి ఇక పలకరించి మాట్లాడాలి అరే రేపు వస్తారా అన్నట్టు ఏదన్న ఒక్కటి చెప్పాలి మళ్ళా వీళ్ళు వాళ్ళని మళ్ళా ఆడదాం మనం అన్నట్టు చెప్పాలి ఈ రోజు పని ఉండే కొంచెమే ఈ రోజు ఉన్నట్టు ఎప్పుడు ఉండదు పని
ఈ రోజు ఎక్కువ ఉందా అండి పని
అవునండి ఎక్కువ ఉండే ఒకరు ఒకరు నాకు కాల్ చేసి ఇట్లనే కొంచెం చావ గోడుతున్నారండి కొంచెం అందుకే పోలే
అవునా చిరాకు వస్తుందా అండి అనిపిస్తుందా రోజు కంటే ఈ రోజు
ఆ లేదు చిరాకేమి లేదండి ఎందుకంటే నేను కూడా అలానే సావ కొట్టిన వాళ్ళని సో వాళ్ళు ఎప్పుడు నాకు సావ కొడుతున్నారని
అవున ఎప్పటి నుంచి అండి ఐదు గంటల నుంచి కే అట్లా చేస్తున్నారా
అవునండి లేదండి మధ్యాహ్నం నుంచిలే అండి
అంత గానము ఇబ్బంది పెడుతున్నారా అండీ
ఆ నేను పెట్టినా అండి నేను పెట్టినందుకు వాళ్ళు నాకు పెట్టిర్రు ఇగ
అ సా
మీ మీరు ఏమైనా చెప్పచ్చు కదా అండి మాకి చ్చుగా
సరే మరి ఉందాం
ఇక చెప్పినా అనుకోండి ఇక చెప్పినట్టే
అర్థం చేసుకుంటారు కదా చెప్తే మళ్ళీ చెయరు కదా
అయ అలా ఏం లేదండి నేను నేను మంచిగా ఉంటాను అంతప్పని అలా ఎలా చెప్తామండి చెప్ప చెప్పాల అసలు ఏదో మాట ఎ కోవాలని చూస్తాను కాని ఇంకా ఇంకా మంచిగా ఉండాలని చూస్తా గానే బాధపట్ ఇలా నేను కూడా మాట్లాడతాను అండి హరిత వాళ్ళు కూడా మనకు ఏదన్నా సహాయం చేశారంటే అంటే నేను వాళ్ళకంటే రెట్టింపు ఇంక ఎక్కువ చేస్తాను అలా అలాంటి ఆలోచనే ఉండదండి నాకు నేను బేసిక్గా మంచివాడినీ అండి
అదే మీరు చెప్పొద్దండి ప
పక్కన వాళ్ళు ఎవరు చెప్ చెప్పట్లేదండి ఓకే అందుకే నేనే చెప్పాల్సి వస్తుంది ఏం చేస్తాను పక్కన వాళ్ళు చెప్తారని పక్కన వాళ్ళు చెప్తారేమో అని చూస్తున్నా కాని చెప్పట్లేదు చెప్తుంది
పర్లేదేమో
అవునా అబద్ధం అనుకుంటార
అబుద్ధమేం కాదులేండి నిజమే
ఏమో లేండి ఇగ మేమేం చేస్తాం మేము ఉండు మేము ఎలా ఉండాలో అట్లా ఉంటామ అండి అంతే గా కదండి మనం మనిష ఉండాలని నటించలేం కదండి ఇక
అవును అండి
స్తాం ఇలా అంటా ఇంకేంట అండి మరి విశేషాలు
ఏముందండి ఆ రేపు వెడ్డింగ్ షూట్ ఉంది ప్రీ వెడ్డింగ్ షూట్ అక్కడికి వెళ్ళాలి. ఆ వెళ్ళలి ఆ పెళ్లి కూతురికి కొంచెం హెల్ప్ చేయాలంట ఓకే
అవునా పెళ్ళి కూతురండి మీ పెళ్లి ఎప్పుడు అండి మరి
ఆహా ఇప్పట్లో లేదాండి
అవునా ఏ మీరు మీరు చిన్నోళ్ళే నా పెద్దవాళ్ళే అనుకుంటున్నానుండి అనుకుంటున్నాను.
చిన్నదాన్ని ఇక ఒకకఐదు సంవత్సరాలు పడుతుంది రమి
అవునాండి మీరు ఎలా అండి నైన్టీ సార్ నైన్ంటీస్ బ్యాచ్ ఏనా మీరు
ఆ మూ నైంటీస్ కాదండి ఇంకా నయ్యం ఎయీ టీస్ అంటలేరు
ఆ అంతేనా
అ
అలా ఎందుకంటామండి అంటే మీ పద్ధతి మీరు మంచిగా మాట్లాడుతున్నార అని అలాంటి సంస్కారం అయితే అలాంటి వాళ్ళకే ఉండయి ఇప్పుడు. ఇప్పుడైతే ఎవరకి వెళ్ళదు కదా ఆ సరే సరే అండి మంచిదండి ఇలా ఈ
దొరికే వాళ్ళకి అదృష్టం అండ నిజంగా
ఏమ అండి అదృష్ట్యం అనుకుంటారు. దురదృష్టం అనుకుంటారు మరి
ఇప్పుడు ఎలాగో మీరైతే ఏం చెప్తలేరు నేనైతే ఉన్న చెప్తున్నా అండి.
ముఖ్య అండి మీరు ఇలాండ వ దొరకడం రేరు
ఏ ఇక నేను ఆ నా గురించి చెప్పమని చెప్పలే అండి మీకు.
అ లేేదు నినే చెప్తున్న ఉన్నా అడి
నేను ఆల్రెడీ చెప్పేసి లేదు లేదు కానీ
కని చెప్పిన
సరే అండి ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారండి అందరూ
అందరు బాగున్నారండి ఎవ్వరి పనలో వాళ్ళు బిజిబీజీ రైట గా
అవునా
వల్లనీ పట్టించుకునే వాళ్ళే లేరండి
మిమ్మల్నా ఎందుకు ండి అలా ఎందుకు మీకు ఇలా దోస్తులు గీట్ల ఎవరలేరా అండి హలో హలో ఏమైందండి మాట్లాడతలేరు హలో మీ వాయిస్ వినిపించడం లేదండి నాకు